హలో అక్క
ఆ ఏం చేత్తన్నావ్ రా
తిన్నా ఇందాకనే తిన్నా
తిన్నావా
ఇందాక డాటా అప్ చేసున్నది
అయ్యో చూసుకోవా మరి
చూస్కో అన్న అప్ చేసిండట
అవునా ఏం కాదులే ఏ ఉండలే
తిన్నావా
తిన్లే అందుకే
పొద్దునించి
పొద్దున్ తిన్న
ఆహా
పచ్చడి వేసుకో అంతే మన తిన్లే
ఉహు ఏ
ఆకలయితాంది గానీ ఏం కుర లేదని సప్పు అంటు ఉన్నా
మరి కోడిగుడ్లు తెచ్చుకోకపోయినా పైసలు ఉంటాయిగా
కు పైసలు లేవు పెద్దమ్మ అడుగుదామంటే తిడ్తది అని సపరేంట్ ఉన్నా
పచ్చడి వేసుకుని తిను అంటది మాడికాయ పచ్చడి
ఉ
తినకపోయినావ మరి ఆకలి అయినప్పుడు
కూర లేదు రా
మాడికాయ పచ్చడి కూర కదా
పచ్చడి అయితది కూర ఎట్ట అయిత
కూరలోనే తినిండాల అంటే
కూర కూర పచ్చడి పచ్చడే
అంతేనా ఆహా ఇప్పుడు ఏ రేపు పోతనావా
పోవాలి నువ్వుస్తా అంటే సప్పుడు జెస్తలేవుగా
వెళ్తే
నువ్వే అడిగినవ్ చెప్పు
ఏ ముసుకుని ఏం అయితది
ఏ నువ్వు ఇంటది నేను అడిగిన సపోజ్ పంపనని నా ఫేస్ మీద చెప్పిండ అనుకో నాక్ బాద్ అనిపిత్తది అదే ఇగ నువ్వు చెప్పినవ్ అనుకో ఏం కాద్లే అనిపిత్తది
ఎట్లి
అందుకే
ఓకే పండి మరి
మంచిగనే ఎంజాయ్ చేసినట్టువ్ గ అమ్మమ్మ ఓళ్ళ ఇంటి కాడ
ఆ చేసిన ఫస్ట్ రోజు టైడ్ అయిపోయిన, నూడిల్స్, బజ్జీలు ఒకరోజు క కళ్ళు
ప్రీ వెడ్స్
మంచిగ ఒక రోజు బోండాలు చిన్న బోండాలు
లైఫ్ లో ఎంజాయ్ చేసిన అయితే అడికి పోయిన ఫోన్ ఉందా
ఉన్నాయి
ఇంకేం చెట్టు
దొండకాయ తినడం చూడడానికి పోయి కడగడం కొట్టు కాడ సుగర్ ఛాయ్ తట్టుకుంటూ
ఊమ్మ్
నువ్ సాయంత్రం క్రికెట్ ఆడతవాడ
ఉహూ నాకైతే ఏం పన్లేదు
నేను జేయలే
తిన్నవా, ఫోన్ చూషినమా పన్నమా గంతే ఏదన పని ఉంటె చేషినవ హాస్టల్ పోతే చుక్కలు కనబడతట్టు ఉన్నయి
ఏం పని ఉన్నది నీకైన
ఏం పని ఇంత పని అంటె ఎవరు చెత్తరు నువ్వు చెత్తవ
అంతేలె ఇయాల పనున్న ఐపోవ్ కరిపొన్న పోయి పోయినవ్
ఉమ్ మీ పెద్దనాన్న పెదమ్మ పోతారుగ
అంతే ము ముగ్గురు ముగ్గురుంటె అయిపోవ్ ముగ్గురు పోతే అయిపోవు
నాకు లేదు యాక్సెస్ పోవడానికి
ఉహు ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కాలే
కాలే
ఓ ఇంకా నువ్ బుడుకంగ గానే ఉన్నావ
ఆ నువ్వు నువ్వేందే
నేను అంటే ట్వెల్వ్ ఇయర్స్ నాకు ట్వల్వ్ ఇయర్స్ ఇం సిక్స్ ఇయర్స్ యితే నేను మొడే
ఊమ్
ఊమ్
సర్లే
ఊమ్
ఉమ్మ్
రేపు ఏదో పోదం అనుకుంటానమ్ మంచిగ
ఎక్కడికీ
కడుకు నై బాదం
ఆ
ఎక్కడ పోతావ్ రేపు
మైబాకే బోయతో మెటీరియల్ తీసుకొని వస్తా
ఆహా ఆహా ఎంద ప్రశపులకా
ఆ ప్రశకుడికే మా యబ్బ పోత దని బాబత్త మదక్క కోళ్ల ఇంటికి రమ్మంట ఏమో వస్తాడని అనుకుంటాను గాని చెప్పాలి రమ్మని
ఆ రాపోతే నిన్నే రామడాడు ఏముంది కాని నువ్ పోవు
నేన్ వత్తలే
రాద్
వత్తయ్ ఎం జెత్తవ్ వత్తే ఎం జెత్తవు రా బెట్టా నీకు నాకు నీకు నాకు బెట్టా
బెట్
ఎంత
నువ్వే చెప్పాలే
నీ కాడ ఎంతున్నాయో చెప్పు
నా కడ నాకడ ఎంతైన ఉంటాయి నువ్వే చెప్పు
బా రిచ్ పర్సనయిపోయినవా
ఎంతో చెప్పాల నువ్వే
నేను ఐదు వందలు ఉన్నాయా
ఉన్నాయ్ నీతో ఉన్నాయా
ఉన్నాయ్ నా కాడ
ఫోన్ పే చెయ్
ఫోన్ పే లేదు నాకు
గూగుల్ ప్లే చెయ్
ఏ పే లేదురా
ఇది న్యావీ వై
ఆ ఇంకే అన్నద్దు
నానా పే టీఎం కరో
పేటిఎం
ఉం మంచిగ ఇప్పుడు తిన్ తిన్లే ఇంకా
ఊ
తినలేదా ఇంకా
ఎం దిన్నా లేవు ఏం కర్రీ లేదు పెద్దమ్మని పెసర్లు కూని
అంటే చీప్ ఆ చీప్ రేంజ్ లో లేపోయినా అంటూ పజలుడుకున్న చీప్ రేంజ్ లో
కోవాలి లేదంటే పెరుగు పాకెట్ అయినా తెచ్చుకోవాలిగా
తెచ్చుకో ఆకలైతుంది మల్లి
ఆ
పెట్టుకొము ఆకలైతుంది మల్లా
ఉ అసలు అ తొరురు పోదాం అనుకున్నాం కాని పోలే
బో పొయిన తొర్రూరు
ఏ పోదాం పోదాం అన్నారు వాళ్ళు ఇస్తారాకులు గుట్టుకుంటూ కూర్చున్నారు ఇంగ నేనేమన్నా నిను చెప్పనని చెప్పిన పైసలిచ్చేది వాళ్లేగా వాల్ సై అనంది నేన్ ఎట్ల పోత
అంతే
ఉ
పోయి ఎం చెత్తావ్ తొర్రూరు పోయి ఎం చెత్తావ్ సామానా
వాళ్ళేదో కొనుక్కుంటురంట
వాళ్ళ
పెద మా అమ్మమ్మ అమ్మమ్మ ఏదో కొంటదంట పోయి దాని కోసం సెలెక్షన్ చేయాలి
బట్టలా
బట్టలో జుల్రీ నో తీసుకుంటదట
ఉహు
రెప్ తోడుకు పోవాలి అంతే చేసేది ఎం లేదు
ఉహు జ్యువలరీ జ్యువలరీ చెత్తే చేయి జ్యువలరింగా
అంటే ఏంటిది చెప్పు నిక్ తెల్సా అసలు జువెలరీ అంటే ఏంటిదో ఏ జెప్పు
ఆహో బ బంగారం కొంటనని పోతాలు
బంగారం అని కాదురా జ్యువెలరీ అంటే ఏమనా ఆర్నమెంట్స్ నగలుగా
నాగ అదే క మీరు తీసుకునేదంటే కమ్మలు లేకపోతే అయ్ పట్టీలు గంతే
ఎమో సుధ్ధం చైన్లు కూడ తీస్
ఇమ్మ చైన్ అంట చైను ఎంత ఎన్ని లచ్చలు పెట్టిందో
లచ్చలు కాదు మాకు వేరే గీల్టీ ఉంటాయి పంచలోహం ఉంటాయి నార్మల్ ఉంటాయి బొచ్చడు ఉంటాయి మాకు బొచ్చడు ఆప్షన్లు ఉన్నాయి
దాన్లో మీరు ఎం ఎస్కుర్రు రోల్ గోల్డ్ రోల్ గోల్డ్ తీసుకుంటారా మీరైతే
గోల్డ్ తీసుకునే అన్ని పైసలు లెవ్ మరి నువ్ ఈ
ఉహు గోల్డ్ టెన్ గ్రామ్ స్ ఓన్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ గంతే ఆఫ్రాల్ టెన్ గ్రామ్స్
ఆఫ్టర్ ఆల్ తక్కువే ఏం చేద్దాం అట్లా పెరిగిపోయింది
గట్ల పెరిగిన్న ఒకసారి చిన్నప్పుడు అంటే రోయ్ ఎంత ఐదు రూపాయలుండెదంట
నాకు తెలిసినప్పుడుయితే థర్టీ థౌజండ్ ఉండే థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి వచ్చింది కథ
అప్పుడే ఒక కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్ ఒక ఇది ఎంత వన్ కేజీ గోల్డ్ కోనాలక్క
అబ్బా
చిన్నప్పుడే వన్ వన్ వన్ కేజీ కోనాలే ఇప్పుడు వాడు రాజు వాడు రాజు అయిపోతాడు ఇక
ఆ వన్ లైఫ్ సెట్ అసలు మామూలుగా ఉండదు
ఆ అంతేలే టెన్ గ్రామ్స్ ఏమో వన్ లాక్ అ హండ్రెడ్ అట్లాంటి హండ్రెడ్ కావాలి
థౌజండ్ గ్రామ్స్ అంటే ఏంది లైఫ్ సెట్ సెత్త
ఆ మత్త ఏం తిన్లే అంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాను హాస్టల్ హాస్టల్ పోతాను నవనిగా ఈ పది రోజులు
హాస్టల్ పోవాలి పది రోజులు ఎడా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ తర్వాత పోతుంది చిన్నగా
ఉంతే నువ్ చిన్ననే పోవుర నేను కొడుతనే తిత ఆ
సెట్ చేసుకుంటావు ను్వు మంచిగా
ఉ ఆహ అష్ట
అబ్బ ఎండలైతే మాములుగా లేవురో
మామలుగాలు ఉండ మామూలుగాలు మరి ఏం చేద్దాం ఎంట జ ఉను చెప్పరాదు
ఒక టూ మినిట్స్ గాలి లేకపోతే చేమటలు గారిపోతాను నేను వద్దే చె ఇంతలేరుగ చెప్పి చెప్పి నేనే అలసి పోయిన గాని చి సే సే ఉప్పు ఉప్పు ఉంటాయా నీళ్ళు
తగుతాన్ కద్ ఎ బత్ర
అయి దేనీ కి యూస్ కావుర
ప అ తానను కన్నా
సరే నేన్ మళ్ళా చేస్తా
ఉ